అక్క
పోరా
వెధర్ మాత్రం సల్లగున్నది కొంచెం ఇవాళ
వాన హన్మకొండలో వానని న్యూస్ వత్తంది.
ఏమో వర్షం ఏదో లైట్ గ ఇట్ల చిన్న పడ్డది పోయింది గంతే బాగా పడలేదు ఏ లేను
న్యూస్ ఒత్తంది రా
ఆ ఈడనేన్ బయటనే కూర్చున్నా బయట కూర్చునే మాట్లాడతానా
ఊ
కాకపోతే వాతావరణం మాత్రం చల్లగ ఉన్నది మంచిగా కూల్ ఎక్కడ పడ్డదో మరి
పడుతె పడ్డది కావచ్చు వో పక్కకు మూల
గదే ఏ మూలకు పడ్డదో గాని చల్లగత్తంది
ఏం జేస్తారు ఇంకా
ఏమున్నది చిన్ను తింటాండు కూర తెచ్చుకున్నాడిగా అమ్మ ఫోన్ చెప్తే చికెన్ అన్నది కొంచెం తెచ్చియనన్ అంటే బయటకి తీసుకొస్తతే పోయి తీసుకొచ్చుకున్న
ఆహా
ఉ
ఫోన్ చేసరా పడుకున్నారటనా మరి అత్తయ వాళ్ళు
అప్పుడే తలపెట్టారట
ఆ ఎ టీవ చూసుకుంట అట్లనే పడుకుంటారు ఇక ఏమి ఉన్నాది
ఏం పనున్నది
ఆ సీరియల్ చుత్తవ్ అక్క టైం ఉంటుందా
చూస్తారా కానీ ఇప్పుడు చూడినిత్తలేరు పిల్లలు పొద్దున్న చూస్తా వీళ్ళు లేవక ముందు
ఏం సీరియల్ చుత్తవ్ అంత పొద్దున్నీ
వీళ్ళ వీళ్ళ లేవక ముందు పోయి కడ వంట చేస్తా కదా
ఆ
వంట చేసే టైం లో పెట్టుకుంటా చిన్నగా ఒకటి రెండు అట్టా పెట్టుకుంటా
ఆహా ఫోన్లనా లేకపోతే టీవీలో చూడవా
టీవీలో చూసేంత టైం లేదు
ఆహా ఫోన్ లో పెట్టుకని కార్తీక దీపం సీరియల్ చుత్తా
కార్తీక దీపం ఒకటి అది ఏంటిది గుండె నిండా గుడి గంటలు ఒకటి ఇంకోటి ఇంకోటి ఏంటిదాంటే పొదర ఇళ్లు ఒకటి
ఉ
ఇంకొకటి ఉత్తరా ఇంకొకటి ఏంటిది
మంచి ఉండేవి ఉత్తం
మంచిగా ఉన్నాయి ఒక మూడు మూడు జుత్త క అంతే
కార్తీక దీపము గుండె నిండ గుడి గంటలు
పొదరిల్లు మోన్నటినుండే స్టార్ట్ చేసిన
మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను ఆహా నువ్వు ఉడ్డే నా జతగా అది ఇప్పుడు పోయిందా అది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
సాయంత్రం టైంలో వస్తుంది కావచ్చు
ను ఉండే నాదిత కంటే అమ్మ కది అయిపోయింది కావచ్చు
సిరియల్ అయిపోయింద అక్క
ఏమూరా నాకు నేను చూడలేదు అది
ఆహా సాయంత్రం టైమ్ంలో వస్తది కావచ్చు అది ఆరు గంట
ఇంకొకటి ఏదో చూస్తారా గుర్తుకొస్తలేదు
ఇంకేం చూస్తావ్
బ్రహ్మముడి చూసేది తత వాళ్ళ అందరిలో చచ్చిపోయారు చూడు అప్ప నుండు అసలు చూడ బుద్ధి అయితలే
ఏమో నేను చూడలేదు ఈ మధ్య రాసలే ఎప్పుడు వళ్ళు ఎప్పుడో ఇంటికి అన్నప్పుడు చూసినా నేను టీవ ఎప్పుడు సంక్రాంతి అప్పుడు ఏ సంక్రాంతి కాని నుండి ఎప్పుడుూ చూళ్లే నేను మాటివి
ఏం సీరియల్ చూస్తావ్ మరి
ఏం సీరియల్ చూడను ఇంటికి అన్నప్పుడు ఎప్పుడు సంక్రాంతి పోయినప్పుడు చూసినా నేను సీరియల్స్
ఉమ్
ఇక టీవీలో చూసినను నేను అంతే ఇక ఫోన్ లా అంటే ఇక ఫోన్ లో చూడను నేను
హ
ఇ అట్లా చూడలేదు ఇక ఇక అప్పుడు చూసినా ఇక ఇక్క ముూలుగులా అత్తయ్య వాళ్ళు జీ తెలుగు చుతారు
అ అదే అ నేను కూడా అంతకుముందు ముజీ తెలుగు చూసేది
ఆహా
మళ్ళీ మా టీవీ అలవాటయింది
మాటవిలో బాగానే ఉంటాయి సీరియల్స్ ఈ యొక్క కార్తక దీప్ ఒక్కటి ఆటో ఇటో అనిపిస్తుది గాని ఏగి గుండెల నిం గుడి గంటలున్న ఇంకేదో సీర ఉంటది అవి మంచి ఉంటాయి మంచిగా అంటే లాస్ట్ సీరియల్ మళ్ళా అది
అవును గుండె నిం గుడి గంటల తర్వాత వస్తాంది పొదరిల్లు
ఆ సీరియల్స్ మంచిగా అనిపిస్తది
ఉ మాకు టీవీ ఎక్క ఉండదురా ఆరంగలు ఉంటే అలాగ ఏం కూసని చూతారని చెప్పు
ఆహా
కష్టమే వీళ్ళు ఎప్పుడన్నా కూసుంటే పోయి కూర్చుంటా కానీ ఎంత కూచున్నా పది నిమిషాలు కూడా కూచోను
ఇక ఫోన్ లో చుత్తే కతామయిపోతది ఇగ
ఫోన్లోనే చుత్త ఇగ
ఆ ఆ
అది కూడా మంచిగా అనిపించిన ఎపిసోడ్ చుత్తం సూ సోది అనిపిస్తుంది అనుకో ముందు ముందు ముందు పంపిస్తా ఆ ఇంకొకు ఒక్కొక్క రోజు అని కాయంతి చూడను ఇగ
ఏ సిరి ఎల్లె మూడు రోజులకు ఒకసారి చూస్ కూడా అది ఇది కవర్ అయిపోతది అర్థం అవుతుంది మనకు వాటుమిటుంగా ఉ మరి ర రెగ్యులర్గా చూడాల్సిన అవసరం కూడా ఉండదు
ఉ కొంతమంది అయితే చుట్స ఉంటారు దాన్నే ఇలా పెట్టుకుని
ఊరంగలుపుతరు ఎప్పుడో పోయి ఎప్పుడో పోయింటే మళ్ళీ ఎప్పుడో పోయేసారి కూడా టాపికే నడుతంటది సిరి ఎల్ల ఈ పోను అది అది ఏం అది మచ్చనే ఉంటాంటది అది ముందుకు సాగదు అసలే
సాగదు ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ కి అస్లో అసలు సెట్ సెట్ అయితలేదు
ఎవరో ఒకరు ఇగ అంటే ఎవరో ఒకరు మీన్స్ యా ఇప్పుడు ఉన్ ఇదో పు నుండి అయితే సార్ సీరియల్ అనేటోల్లే ఎవరు చూత్తలేరు
న్యూ జనరేషన్ వాళ్ళు ఎవరు చుత్తరు
ఎవ్వరు చూడరు ఇప్పుడైతే
అస్సలేరు ఈ సాగ దీసులు లేకుండా ఉంటే మాగాలు చూసు నేను
ఆ ఇప్పుడు సినిమాలలో కొంచెం సోది తనే మధ్యలోకి ఎల్లి చెత్తరు
ఉ
ఇగ సీరియల్నీ అంటే అబ్బో అని అంటిగా
సీరియల్ చూడరు ఇంగ బొమ్మలు పెట్టుకొని చూతది నా చిన్న బిడ్డ అయితే
ఇంకా బొమ్మలే చూత్తదా ఆమె
బొమ్మలు చూసుడ బోలు కొనియమని ఏడు సేడు లేదా మన్న దసరాకు బోలు కొనిమంటే పోయిన బోలు కొనిత్తే ఇప్పటికీ ఆడతాంది
ఎవలితోని ఆడతది మరి ఒక్కతే ఆడుకుంటదా
ఉ
అవునా
అంటే ఎవరంటే చిన్న పిల్లలు ఇట్లుంటరేమో వాళ్ళతో కూర్చుని ఆడుకుంటది అనుకుంటాన్న
లేదు లేదు ఒక్కతే బియ్యం కలుపుతది కలర్లు కలుపుతది క్రెయన్స్ కలుపుతది ఒక అదేంటి వంట చెత్తది పోయలు పెట్టి
పాపో ఒక్కదే చేసుకుంటది అంటే ఎవరు ఉండరా అక్క పక్కన
వాళ్ళ డాడీ చూసినవుద్దా అంటుడు జోక్
క మరి ఇంక బొమ్మలతోనే ఆడుతన్నారు అంటే మంచిదే
అవుతాం మేము అందరం ఫోటోలు
ఆ మరి
ఆ
ఒక్కతే మళ్ళా ఒక్కతే ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళతోనే కలిసి ఆడుకుంట అది వేరు
అవేంది వా మొన్న నేను షాపింగ్ తీసుకెళ్ళినప్పు ఒక పది రోజుల కిందట షాపింగ్ పెద్దదేమో క్లిప్పులు ప్లక్లక్కర్లు రబ్బర్ బ్యాండ్లు ఎత్తుకుతాంది
ఆ
ఈ చిన్నదేమో వాటర్ బాల్స్ ఉంటాయి చూడు వాటర్ల ఏస్తే పెద్దగా అయితే మమ్మీ నాకు ఇది కొని ఒకటే షాపులా చిన్న కూరలు కానీ అంట పెద్దది ఒకటే నవుడు కొనిచ్చిన తెచ్చుకొని నీళ్ళలో వేసుకుంటాంది రోజు నీళ్ళు మారుతుంది వాటిని రెండు రోజులకు కొన్ని రోజుయిన నీళ్ళు మారుతంది
ఆహా
వాటిని ఖరాబ్ కాకుండా నీళ్లు మార్చుకుంట
అవున
మల్ల డబ్బులు అసలే ఖర్చు పెట్టటినిదు నన్ను ఖర్చు పెట్టటినీయదు అది ఖర్చు పెట్టదు
మంచి అలవాటే ఇగ అది ఒక్కటి ఉంటే చాల్లే ఇగ
నన్ను ఖర్చు పెట్టనియ్యదు అది ఖర్చు పెట్టది అన్నిటికడ డబ్బు వేష ఇయ్యదే తినే కాడ ఇయ్యొద్దు అట్లా అని నేను గప్పడతాను
ఆ
తినేటివి కూడ తినకుండా ఉంటే ఎందుకు నువ్వు చేసి అనిపిస్తది నేను
చేయ్యాలీ అని అనిపియ్యదు అన్నట్టు
ఆ అస్సలే చేయదు డబ్బులు ఉంటేనే కొనుగచ్చుకోవాలి దుకాన్ల ఉద్దరు ఎందుకు పెట్టాలే
ఆహా
సరాష్ పో పోవాలంటే బాగా ఇష్టం
అవున
ఉ ఎట్లా అనుకున్నావ్
ఆ
ఆ మంచిగా విళ్లాకి విళ్లేక్ ఎవలకి
అది రాదు
ఉ అందులో కూడ టాలెంట్ ఉండాలే
ఉండాలే కొందరు ఏమో ఎందుకులే అని చెప్పేసి అనుకుంటారు
ఊ ఉ
ఇగ కొందరికేమో అది ఇగ అలవాటు ఆ మన అది ఎటి ఇగ అది వేరే ఇగ వాళ్ళకి
చిన్నా పిల్ల మనస్తత్వం ఇంకా
తా అమ్ము
ఉమ్ చిన్న పిల్ల మనస్తత్వం అయె సరికి ఇంక చిన్న పిల్లలెక్కనే సూత్తాం మేం. హూ
ఇగా ఇట్లుంటది. అలో అదీ సరే అక్క.
ఆ
సరే ఇగుంటన్న.
ఆఅ